సరద సరదకి అంట హలో హ్మ్ ఎట జరిగింది వర్క్ షాప్
ఈ రోజ అసలు ఏమి లే లాప్టాప్ ఉన్నావాళ్ళు చేస్తాన్నారు మేము నవ్వుకుంట షాపింగ్ చేసుకుంటాన
అబ్బో ఏస్ మది ఐపోయింది ఇంగ ఈరోజు తో
ఫస్ట్ చూద్దాం బుక్ చేయడం గాదు నాకు అ పిచ్చి అప్పీల్ వల్లనే వచ్చింది
ఏంది
షాపింగ్ పిచ్చి
హ్మ్ అదే ఉంతే ఏమి ఉందే పిచ్చి
ఎంత సోపు దాన్నే సుస్సా అంటే నాకు అపురం చూసి చూసి ఇంగ నేను వేసుకున్నా బాగా
కాదు మార్చిపిన అ పాప పేరు తెలీదే బు గున్నూరు అనే అదే ముద్దునూరు ఊరు అనే పాప ఎవరు ఉన్నాంటనే ఎవరు ఆ పాప మృదులనా
అ
వల్ది పుత్తూరే గద
ఆ పాప కారవ నగర్ ఏమైంది
అ ముదున్నూరు అ అ పాపది
అంటే
అంటే అదొక ఊరు తల్లి అంటే అంది
ఆహా తెలిదు నా
ఆహ ముద్దునూరు అంటే మాది ముధునురే ఏమిలే అంతే అడుగుతన ఎవరు ఉండదని తెలిసింది ఎవరుబ్బ అనీ అవి హాస్టల్ ఉంటా గర్ల్స్ హాస్టల్
హాస్టల్ ఆ
గల్సస్ మీ క్లాస్ ట్లనే ఎవరు అబా పేరు తెలీయదు చెప్పింది మర్చిపోయినా
ఏ వర్డ్ తో వస్తుందో
ఏం పేరు
ఏ వర్డ్ తో స్టార్ట్ అయితుంది
ఏమో తెలీదు
ప్రొద్దుటూరా
హ్మ్ ఏమో తెలిదు నాకి ఏమో తెలీదు
గుర్తులేదన్న పేరు చెప్తే గుర్తొస్తుంది కదా
మ్మ్ పావని లేదులే సామి పావని యాడ నా దరిదాపుల్లో ఉండదు ఆ పాప పగిలిపోయింది
అలిగిపోయింది నామీద
ఏమైంది ముద్ద తినిపియ్యలేదా
బైటికి ఎళ్ళాం కదా పబ్ కి ఇంగ వెళ్తే వర్క్ షాప్ కి లేటుగా ఎళ్లాము
హ్మ్ వెళ్తే ఆ చెప్పు చెప్పు
వర్క్ షాప్‌కి లేట్‌గా పోయినాము ఈ పిల్ల నే అంటే నేను వెయిట్ చేశాను ఇద్దరు కోసం ఇద్దరు వచ్చినాక వెళ్ళిననా ఇంకొక అమ్మాయిని ప్లేస్ పెట్టమని చె ప్పా ఆ పిల్ల ప్లేస్ పెట్టింది ఇద్దరికే పెడతాను ఒకరికి పెట్ను అనింది మె నా కోసం పెట్టినా ఇంగ ఒకరికంటే సరే పెట్టింది ఎవరి కోసం అ పిల్ల నేమ్స్ యూస్ చేయకూడదు ఆ పెట్ననింది
హ్మ్
పెట్టమంటే పెట్టింది ఈ పిల్ల ఏం చేసి ఎనక్కి ఎళ్ళిపోయింది
ఎవరు పావని నా
ఆ యూస్ చేయొద్దు నేమ్స్ తీసుకోదు మల్ల వేస్ట్ అయిపోతుంది కాల్ మాట్లాడి కూడా
మ్మ్ ఇప్పుడు మాట్లాడడం లేదా అందరూ
మ్మ్
మాట్లాడుకోవాడం లేదా
మళ్ళీ వెనకాల కూర్చునేసిందా పోయి ముగ్గురికి ప్లేస్ పెట్టమంటే ఇ పిల్ల పె ట్టింది కదా వచ్చి ముందర కూర్చోలేదు మేము చానా సేపు అడిగినాం రామే ముందర కూర్చో అంటే ఈ పిల్లకి ఆ పిల్లకి ముందే పడదు గొడవ
ఎరోరికి
ప్లేస్ పెట్టిన అమ్మాయికి ఎన్నకు వెళ్లిపోయిన అమ్మాయికి
అవునా
హ్మ్ ఎనక్కేళ్లి కూర్చునేముంది ముందరి కే రాలా పిలిచినా కూడా నీకు వాళ్ళే కదా ఫ్రెండ్స్ అక్కడికే ఎళ్లిపో అంటా
మ్మ్ హ్మ్
చాలా సేపు అడిగి అడిగి మళ్ళీ వెనకిపోయి మళ్ళా తిన్నాం అది తిన్ల అట్లే ఉనింది అంచేపు మేం పొ మేము పోయి మేము హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాయని చెప్పి కూడా గమ్మని కూర్చొని హాస్ లో కూడా గోల
మ్మ్ ఉహ్మ్ ఓకేమ్ దాంతో ఆటరానికి మళ్ళీ ఇంక అమ్మ ఎల్లిపోయే మీ చూసినా అనుకుంటా. లేలే ముందుకు రాలే? బ్యాక్ సైడ్ చూసిన ఎవరు లేకపోతే ఇంకా ఆటం నును కదా
ఆ
హలో
ఆ చెప్ప
ఆట్ రూమ్ లోనే కదా
అది
ఉమ్ హలో
హు
హలో
హలో ఆ సేప్న
ఉమ్ ఆటోంలోనే గాదా మీకి ఆటో రంలోనే గాదా
మీకు
మాకు పైన్లో టప్ ఫ్లోర్లో
ఆహా మాకు ఆడిదయ్ కానీ బావుంది అసలు మేము ఏం చేసేలాగామ్మాని బి కూర్చోండేది, వచ్చేది. మాక్ మైండ్ ఫ్రెష్ స్టేషన్ వస్తుంది అరుస్తాడు.
సేమ్ సిచ్యువేషన్ మాదేగార్ ప్చ్ ల్యాప్టాప్ ఉంటే బావుండేది. ఉహ్ లైఫ్ లో ఫస్ట్ టైం లైఫ్ లో ల్యాప్ టాప్ వున్నింటే బాగుండేది అనిపించింది. ప్చ్
చెప్తే నేర్చుకొని చేద్దాం
ఉహ్మ్
నేర్చుకోరాదబ్బ
నేర్చుకోవాల్సాం అది చాలా ఇంపార్టెంట్ మాకి
ఏం మీక్ జ
ఆ ఆర్కిటిచరు
ఇప్డు
అహ్
వొంట శివిన్ చేసి పని పోయి హలో హలో హలో
హలో లో
లేదా
అర్ధంగాలే
ఇనిపిలేదా
ఆ ఇనిపిస్తుంది. కాదు అసైన్మెంట్ ఎట్లా ఏమైంది?
ఎవరి మీరిటా రాసింది కలిలేక
అర్ధంగాలే నీ మాట్లు వాయిస్ కట్ అయితంది.
కాలే అసైన్మెంట్ లేర్నా
బా ప్చ్ అందుకు రాయట్లేదా?
రాయాక్పోతే నాకేమి సార్
ఉమ్ కేకే నామాస్సా రేపు రేపుద నైడి మళ్ళీ నైడ్ తెచ్చేస్త ఓకే కదా
కంది
సయి
వయిస్ కట్ంటి సంగసలు అస్సలు ఇంతర్ల మ
యినిపిపిలేదా ఇప్పుడు
ఎందు వీట్లా పోన్ దూరంగా పెట్టి మాట్లాడుతనటుంది
ఎప్పమా
ఇయర్ బర్డ్స్ లేవ
బర్చలోనే బర్స పెట్టుకొని మాట్లాడు
ఆ సౌండ్ సౌం ఏం షట చూసాం ఆ ఇప్పుడు అండి ఏం వెబ్సిరీస్ చూసాను
నేనా ట్రూ బ్యూటీ
ట్రూ బ్యూటీ మా ట్రూ బ్యూటీ
మళ్ళీ ఇంకొకటి గు చూస్తాన్న
అదేంది అది సేమ్ టైం ఉండట్లేదు సా
అట్ ది సేమ్ టైమ్ మల్టిపుల్ టాస్క్ చేస్తా నేను అలా చూస్తా
అయ్యో
సేమ్ టైం కాదు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చూస్తారు ట్రూ బ్యూటీ అయిపోయింది లాస్ట్ ఎపిసోడ్ నే ఇంకే స్టార్ట్ చేసినాను అంటే గుర్తులేదే ఉండి చూసి చెప్తా ఆ అమ్మాయి చిన్నప్పుడు అందంగా ఉంటుంది ఆ శివ స్పీటి
ఆహ
వా ఆ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంటాడు లావుగా దుబ్బగా వాని స్కూల్ అందరు ఏడిపిస్తారు ఫ్యాటీ ఫ్యాటీ అని వాళ్ళులా ఉన్నాడని ఆ ఎవ్వరు వాటితో ఫ్రెండ్షిప్ చర్లావుగా ఉన్నాడని ఆ అమ్మాయి ఒక్కటే వెళ్తుంది అమ్మాయి చాలా అందంగా ఉండేది అ మమె పెద్దవుత అంత చాలా అసహ్యంగా తయారవుతుంది వాడు పెద్ద అయ్యే కొద్దీ సన్నగా అయిపోతాడు బాగా అయిపోతాడు వాడు ఒక రోజు కొరియాకు వచ్చుంటే నేను ఇలా నేను కలవాలి అనే అంటే సరే ఆ అమ్మాయి ఒకే చెప్పి పోతుంది ఒక లావుగా ఉంటాడు ఆడు కూర్చొని వాడిని వెళ్ళేసి వాడి పేరు పెట్టి పిలుస్తుందా ఇంకా నేను కాదు అది మీరు ఎవరు అనుకొని ఎవరుని ని ఆ పిలుస్తున్నన్నారు అనేసి వాడంటే సరే సారీ అని చెప్పి వెళ్ళిపోతుంది వాడేమంటే ఒక అందమైన అమ్మాయిని చూసి ఈ అమ్మాయి ఏమో వెళ్తే ఇది నేను కాదని చెప్పి వెళ్ళిపోతాను ఆ అమ్మాయి ఏమను కుంటుంది ఈ అబ్బాయికి అందం ఇస్తామేమో అని చెప్పి ఇంగ దగ్గరకి పోదా పిలా ఆ ఆ అమ్మాయి దాంకునేసింది వెళ్ళలి వాడు చాలా సేపు అక్కడే ఉంటాడు ఈ అమ్మాయి వాని చూడలేక ఆ వాళ్ళ ఫ్రెండ్ ని పంపిస్తుంది వాళ్ళ ఫ్రెండ్ పంపించి అది నేనే అని చెప్పు అని చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి అనుకొని ఉంటాడు వాడు ఇద్దరు కొంచెం క్లోజ్ అవుతా వస్తారు వాళ్ లాస్ట్ కి ఆ అమ్మాయి వాళ్ళ కంపెనీలో బాస్
ఓకే
అ అదే స్టోరి
ఊ ఇపుడు ఎందుకు మరి
నువ్వేం చూస్తాండవు
నేనేం చూల ఇన్స్టా ఆన్ చేసే వున్న ఊరికే
ఊ
ఇన్స్టాగ్రామ్ చూసా వున్నా ఊరికే
ఊహు చూనా బాగున్నాయి మళ్ళీ ఇంకొకటి ఉంది కదా ఏదో అది దొరకలేదు గానీ ఊహు
అందు కామకిను
అరఫ్టా అనేసి ఏదో ఉంది కదా అరఫ్తా ఆ టర్కిష్ వాళ్ళది బాగుందంట అది కూడా
ఊహు ట్రమ్మనేది ఒకటి ఉంటది చాలా బాగుంటదంట కొన్ని రీల్స్లలో చూస్ ఆ చాలా మంది చెప్పినారే మా వాళ్ళు ఒక నలుగురు ఐదు మంది చూసినారు
ఆ
చూడల అజూడాల చూస్తే అది చాలా మూడు మూడు వెబ్ సిరీస్ మీ దగ్గదర చాలా ఉన్నాయ్
మూడు సీజన్స్ ఉందా
అదే మూడు సీజన్స్ ఉన్నాయి వెబ్సిరీస్ మామూలుగా షార్ట్స్ చాలా ఉన్నాయి క్లిప్స్
ఆ టర్కిష్ వాళ్ళవి చాలా బాగుంటాయి కొరియన్స్ కన్నా కూడా టర్కిష్ వాళ్ళు బాగుంటాయి
ఊహు
సరే నాకచ్చేయి చేస్తా మళ్ళీ డిస్కనెక్ట్ చేస్తారోళ్ళే
ఓకేే ఓకే